చెప్పండి బా బాగు అందరూ బాగున్నారా
బాన్నం తిన్నారా
ఉమ్ తిన్న మీరు ఏమి ఇంత సేపు
ఇంట్లో ఉన్నా కాబట్టి టైం ఫాలో అవ్వను
ఆహ
ఉమ్ ఉ ఒకసారి స్కిప్ చేస్తా రెండు సార్లు తింటా
ఓకే అలా చేస్తే హెల్త్ పడైతదండి
ఉంటే ఇంకా ఎక్స్ప్రెస్! ! ! ! ! ! ! ! !
లే ఏమేం ఫ్రూట్ కొన్నారు ఏం తిన్ తిన్నార
ఏం తింటాం దోసకాయ కరుబూజ వాటర్ మీలన్
ఉమ్ ఉమ్
ఏం చేస్త్ తున్నారు
నేను ఇది ఏడో స్కిల్స్ కంప్లీట్ చేయ్యాలని చూస్తా ఉన్నా
ఏడు స్కిల్స్ ది ఇంటర్న్షిప్ ఆ అండి
అంటే అది ఒక కోర్సు లాగా పెట్టారు మకి అవ్వన్నీ త్రీ మంత్స్ త్రీ మంత్స్ ఓటే కదా
అంటే మనం చూస్ చేసుకోవచ్చా డొమైన్ ఏదైనా
ఆ మన ఇష్టం మని
ఆ మీరేస్ చూస్ చేసుకున్నారు
నేను ఎంబెడెడ్ చూస్ చేసుకున్నాను మీరేం చేయలేదా ఇలాంటి
మాకి ఏదో చెప్పారు కాలేజ్ లో కానీ నెన్ చేయలేదు
ఉమ్ చేయాల్సింది
మరి నెక్స్ట్ టై ఉమ్ మరి నెక్స్ట్ టైమ్ చానా వస్తందంట కదా అప్పుడు ఏమన్నా చూస్తా అండి చేస్తా
ఆ
ఉమ్
అది మది
బా మంచిగా చెప్తున్నారా క్లాసెస్
అంటే అంతగా ఏం చెప్పట్లేదు మనం ఇంకా వినలే అంటే అంత ఇంట్రెస్ట్గా కూడా ఏం లేదు
ఓకే
ఇంకా కొంతమంది ఉంటారు కదా బాగా ఇంట్రెస్ట్ గా ఉండే వాళ్ళు అ అలాయితే చూడొచ్చు త్తం గజ్ అంతగా ఏం చెప్పట్లేదు ఉరికే అంటే వన్నం పస్ కూడా ఏం కనిపించదు డిస్ప్లే పెట్టినట్టు ఊరికే చెప్పేస్తా ఉన్నారు ఆమ్ పిపిటి లాగా ఆ అది కాక ఈ ఇ ఇంకా థర్టీ ఫస్ట్ లాస్ట్ అంట ఆమ్ అంతాంగ్ విషయం
ఆమ్
ఈ మంత్ లాస్ట్ అండి అందుకే కంప్లీట్ చేస్తా
తర్వాత నెక్స్ట్ మంత్ ఇంకో కోర్స్ జాయిన్ అవ్వచ్చా
ఆ ఇంకోటి తీసుకోవచ్చు
బెటరే అయితే ఎమైనా పే చేశారా
ఆ వన్ ఫార్టీ టూ రూపీస్ వన్ ఫార్టీ వన్ ఎంతో పే చేశాను అంటే వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంది
మంచిగా చేసి చెప్తే బాగుంటది
ఓ మా సర్వర్ లింక్ కదని నోట్ చేసుకోమని బాగా యూటిలైజ్ చేసుకోండి అని చెప్తున్నారు కానీ అంటే ఏం లేదు ఇక్కడ అనుకున్నట్టు
వొ ఏమున్నా చూయించారా నోట్స్ అది
వాళ్ళు అడగలేదు మేము చూపిలేదు
అలా అన్నా చెప్తే కాన్సంట్రేషన్ గా వింటారని చెప్పిండు తరేమన్నా
అ
ఉమ్
కానీ అది కూడా ఏం పట్టించుకోవటలేదు గదా
అంతే వాళ్ళకీ ఎన్నెన్నో వర్క్స్ ఉంటాయి కదా
ఆ హు ప్పాలండి
ఏ ఊర్లో ఏ పండగ బా సర్లే
ఊ వినాయక చవితి బాగా చేస్తారు.
దసరా
దసరా మధ్యలో కొంచెం దూరంలో ఒక అమ్మవారు ఉంది రోజూ ఓ రకంగా అలంకరించుతారు. రోజుకొకలాగా
అవును
ఇంకా ఊరేగిస్తారు రోజు ఆ నైన్ డేస్ చేస్తారెమో, ఏమున్నద్ చిన్నప్పుడేతే ప్రసాద్ ప్రసాదం బ్యాచ్ ఫస్ట్ దానికి పోయే వాళ్ళం.
ఆ ఇప్పుడు కాదా
ఇంటే అట్లా రోజు పోము గుడికి పోవాలంటే పోయిస్తాం. చిన్నప్పుడైతే ఇంకా ప్రసాదం కోసమే ఇంకా గుడి చుట్టూనే ఆడే ఆడేవాళ్ళం ఇంకా రకరకాల ప్రసాదాలు ఇస్త. ఉహు మా పాప లేదు మా పాప లేదు.
నేను ఇప్పుడికి కూడా ఆ బ్యాచే
ఆ లేదు రా
నేను ఇప్పుడు కూడా ప్రసాదం బ్యాచ్ ఒకసారి ఏమైందంటే మేము టెంపుల్ కి ఎళ్ళామూ. టెంపుల్ కి ఎళ్ళినప్పుడు అంత దర్శనం అయింది. వెల్లి దర్శనం అయిపోయినంక ప్రసాదం పెడతారు కదా. తీసుకొని వచ్చి తిన్నాము తర్వాత మాకి ఆ వేరే ఏదో పెట్ తారు కర్డ్ రైస్ లేదు తర్వాత మేము అయిపోతు వచ్చి కూర్చున్న తర్వాత మిగతా వాళ్ళకి పులిహోర పెట్టారు దానికో తమ్మని మళ్లీ చాలా పెద్ద క్యూ లో నిలబడి మళ్ళీ తీసుకొని మళ్ళీ తిన్నాము
ఉ
ఆ
జ మన ఇంట్లో ఎన్ని వంటలు చేసినా సరిగా రాదు కానీ ప్రస్
ఆ ఆ టేస్ట్ ఎక్కడా రాదు
అందులో ఏం తక్కువ అయినా కూడా టేస్ట్ మాత్రం ఉంటది
అవున
పయ్యప్ప స్వామి ప్రసాదం బాంటది ముప్పై రగుది కూట్ం
మీకు పెట్ట్ అనిమల్స్ ఉన్నాయా
ఆ లేవండి ఇంటి బయ ట ఉన్నాయి పక్కింటి వాళ్ళకి రెండు వాళ్ళ కలా మేమైతే ఏమ్ పెంచాము ట్రిప్స్ కేమి వెళ్లలేదా
ట్రిప్స్ కి ఏం లేదండి ముందు ఎప్పుడో వెళ్ళాము మొన్న రీసెంట్ గా అంటే మా కజిన్స్ తో టెంపుల్ కెళ్ళాము
అవునా ఫ్రెండ్స్ ఏదైనా ప్లాన్ చేయొచ్చు కదా
అంటే ఒకరు వొస్తే ఒకరు రారండి
ఇక ఏం జేయల్ల చెప్పు ఆ ప్లానేం బాగా చేస్తాం కానీ క్యాన్ క్యాన్సిల్లే ఎక్కువ అయిపోతాయి
ఆ
ఏమంటే ఎంజాయ్ చేస్తే ఇప్పుడే ఎంజాయ్ చేయాలా
అవును
ఆ మీకు ల్యాప్టాప్ లో మెయిల్ అకౌంట్ డిలీట్ చేయడం తెలుసా
ఆ తెలుసా అండి
అ ఒకసారి చెప్తార
తర్వాత చెప్తాన్ లెండి ఒకసారి చూసి
ఆ
బ బ బ బ చూడాలి ఇంకేంటి అంటే
అ
కాలేజ్ లేదా ఈరోజు
మాకి అండే అషు కానీ ఒక ఈవెంట్ అట్ట జరుగుతా ఉంది
ఆ
ఇంట్లో వెళ్ళే వాళ్ళు వెళ్తా ఉన్నారు
హు బాగా చేస్తారూ చాలు హు
అంటే డెకరేషన్ అ నిన్ననే అయిపోయింది హు కా అవి ఏమంటారు స్టాల్స్ కూడా పెడతా ఉన్నారు
అమ్ అంటే బయట వాళ్ళు పెడతారా కాలేజ్ లో వాళ్ళేనా దా
మనం పెట్ట ఆ స్టాల్స్ బయట వాళ్ళు ఇద్దరు రెండు పెట్కోవచ్చు ఇద్దరు పెట్టుకోవచ్చు
ఉ
కానీ అంటే స్టూడెంట్స్ కి డబ్బులు కట్ట్ చెక్కువయిట్
ఆ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
అంతే అంతే ఒక్కొసారి ప్రాఫిట్ వస్ తది ఒకసారి లాస్ ఇస్తాది
ఆ
హుమ్మ్ బ్యాం బ్యాం మీరు దేంట్లో పార్టిసిపేట్ చేయలేదు
ఏదాంట్లో నేనుండను అంతగా ఇంట్రెస్ట్ ఏం లేదు
డ్యాన్స్ సింగింగ్ అలా ఏం లేదా
ఆ అంత టాలెంట్ మనకు లేదు ఏదో స్పోర్ట్స్ లో కి అన్నావ్ కదా అనుకుంటున్నా దాంట్లో కూడా అంతగా ఏం అనిపి లా మనమే డబ్బులు కట్టి జాయిన్ అవ్యాల్లా
అ అంతే ఇప్పుడు అంతా డబ్బుతోనే నడుస్తుంది
మా కాలేజ్ లో ఇం కా ఇడంకనా ఈవెట్స్ కి వెళ్ళి పార్టి ట్ చేసినా కానీ అటెండెన్స్ వేస్తారో వెయ్యరో అని అదొక భయం
మరి అటెండన్స్ మెయింటైన్ చేయాలి కదా మరి ఇ కాండొనేషన్ పడుతది అ
ఆ మనీ ఊర్కె వాల్ ప్రెజెంట్ ఉన్నప్పుడు అ అంటే మాకు ఒక జిమ్స్ అనే యాప్ ఉంది దాంట్లో అప్లోడ్ చేస్తా ఉంటారు
ఆ
ప్రెజెంట్ అసలు కాలేజ్ కి పోయినప్పుడు అప్లోడ్ చేయరు కానీ అబ్సెంట్ అయితే మాత్రం అందరు అప్లోడ్ చేసేస్తారు పెరగడమేమో పెరు ఎంత స్లోగా పెరుగుతుందో చాలా ఫాస్ట్ గా తగ్గిపోతుంది తోనా ఫ్ట్
ఆ మీరు కాలేజ్ వల్లే క్రియేట్ చేసింది అయ్ అది జెమ్సని జెమ్స్ అనేేసి
అందరికీ ఉందనుకుంటా మా తమ్ముడు వాళ్ళు కూడ యూజ్ చేస్తున్నారు వేరే కాలేజ్ వాళ్ళు ఆ
అలాగ అండి అంతేన మరి బాయ్ ఉమ్